హలో ని మొఖనికి ఇచ్చినాటే ఉంది హలో
హలో
ఏం చేస్తున్నారాండి మీరు ఏం లేదండి
ఏం లేదు గాలికి తిరుగుతున్నానండి
కొట్కాపోయగాలరు మరే
నేను కొట్టుకపోనండి నేను ల మంచిగానే ఉంటా
ధర్వాజల పట్టారా
ఏంటిది
ధర్వాజల పట్టారా
అర్ధం కాలే
దర్వాజల పట్టరా మంచిగా ఉన్నారంటే
దర్వాజా నా కోసం మా బా నాన్నగారు ఏం చేసారంటే పెద్ద దర్వాజా పెట్టి చేసారు మా ఇంటికాడ
అవునా
చూస్తే షాక్ అయిపోతార అన్నమాట ఏంటి దర్వాజా గిట్లు ఉంట ఓక ఇల్లు ఉంటంది చసినవా అంతే పెద్ద దర్వాజా
అవునా దొంగలు కూడా మంచిగా పడొచ్చు గా
ఆ లేదు తెలుసా తలుపులు పెట్టి చెక్కలకు ఎక్కువ అవుతుందిని చెక్కలు ఎవరు చేయనంటే గేట్లు ఉంటాయి కదా గేట్లు పెట్టుకున్నా గేట్లు పెట్టుకున్నాం మేము తలుపుల కాడా ప్లేస్ లో
టిల్లులే పెట్టుకుండరా అయితే మీరు
అమరి ఏంది పట్టట్లేదా తలుపులు ఎవరు చెప్ప
అవునా తింట్రా మరి తిన్నార మరి
ఇంకా మీరే అర్థం చేసుకోవాలి అంత లడ్డుకునేమంటే ఇక ఉఊకే తింటూనే ఉంటాం మేము
అంటే లడ్డుగ ఉన్న వాళ్ళ అందరుూ తిన్నట్టు కాదు బక్క ఉన్నళ్ళు అందరూ తిననట్టుగా కాదు
అంతే లే నిజమే అది కూడా గాని
బక్కగా ఉనోలే ఇంత తింటారు పళ్లెం నిండ పెట్టుకొని ఒక్కసారి పిళ్తే రెండుసార్లు ఓ అంటన్నావ్ అక్క
ఓ అమ్మా ఎందమ్మా మీ దగ్గర శబ్దం
అలాగే ఉంటది మరి మినిమం ఉంటది ఈయిపో నేను ఇల్లు ఉకుతున్న ఆగుఇల్లు ఉకినంక ఇత నాను ఊకె ఒరియకు, ఎం చేతన్నావ్ మా మా ఇంటి పక్కన మా ఇంటి పక్కన పిల్లలు వచ్చిరండి
అవునా చిన్న పిల్లల
అవునండి ఆడుకోనికి వచ్చిర్రాండి
అవునా
నా చేయి నస్తుంది తెలుసా ఈ రోజు పొద్దుగాల నుంచి తెలుసా నేను ఈ యాభై నిమిషాలు అ యాభై వంద నిమిషాలు మాట్లాడిన ఫోనే
వంద నిమిషాలంటే
గన్
గంటైర్ గంట నలభై నిమిషాలు నేను కూడా గంట అంటే నలభై నిమిషాలకు ఎక్కువ రెండు గంటల నుండి స్టార్ట్ చేసిన తెలుసా అసలు నేను
మళ్ళీ ఏమైందంటే పొద్దుగాల ఇంకా కా రెండు సార్లు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ తోటి మాట్లాడినా ఇంకా అయ్యి ఒక ఇరవై ముప్పై నిమిషం షాలు ఇగా చూసుకోండి అసలు ఇయాలా రెండు గంటల కంటే ఎక్కువ రెండున్నర గంటలు ఫోన్లే మాట్లాడ జరిగింది అందుకే నాకైతే కో కొంచెం అలసిపోయినట్టు ఉంది
అవునా తినరా అండి మరి ఇంకేం చేస్తున్నారా అండి మీరేమైన్నా ఇ ఇంటి దగ్గర పనిచేస్తారా అండి లేకుండా వత్తిగానే కూర్చుంటారా అండి ఆ చెప్పండి
అంటే పొద్దుగాల లేవంగానే మీకు ఊర్లో ఏం చేస్తారో తెలుసా
ఏం చేస్తారు అండి
ఆకిలు ఊపుతారండి ఆకిలు అంటే తెలుసా మీకు అంటే ఇంటి ముందుట ప్లేస్ ఉంటుంది కదా ఖాళీ స్థలము
ఆ తెలుసు అండి మేము అంత సిటీలు అంటే చి అదేంటిది టౌన్ సిటీలో ఉన్నా కూడా మేము కూడా కొంచెం కొంచెం పల్లెటూరు లాగానే చేస్తామండి
అవునా అయితే మాకు అట్లు ఉంటదండి ఇంటి ముందర ప్లేస్ ఉంటది దాన్ని మా అమ్మ ఊకు అన్నమాటా ఊకు తను ఊకుతా ఉంటే నేను చల్లుకుంటా వస్తా అలుకు చల్లుతారు కదా పేడ కలిపి వాటర్లో నీళ్ళల్లో పేడ కలిపి చల్తారు కదా అదిే నేను చల్లుకుంటా వస్తా అండి తర్వాత ఇక నేనే టక టక పిడ్స్ ఏసి తర్వాత పిడిస్ అంటే తెలుసా
ఆ తేల్వదండి పిడ్స్ అంటే ఏంటో
ఎర్రమట్టితో వేస్తారనమాట ఎర్రమట్టితో పిడ్స్ ఎసిన తర్వాత దాన్ని అలికి ముగ్గేస్త స్థాం అన్నమాట ముగ్గు చక్కటి ముగ్గు
అవునా
అవునండి ఆ చక్కటి ముగ్గేసిన తర్వాత ఇంక ఇంట్లో బోళ్ళు ఉంటాయి కదా అండి
ఆ
అరే నువ్ ఎక్కడికన్నా పోరా
ఏం లేదండి చెప్పండి
అయితే అంటే అదే ఏమంటరు దాన్ని చక్కటి ముగ్గేసిన తర్వాత బోల్ బయట వేస్తానండి బోల్ బయట వేసిన తర్వాత ఇగ అక్కడ ఇల్లు ఉంటది కదా ఇంట్లో మస్ ఇంట్లో మొత్తం ఉక్కుంటూ వస్తా అన్నమాట
ఉ
ఇంట్లో ఊకిన తర్వాత ఇక ఏం చేస్తా ఇంట్లో మొత్తం ఊకి ఇక నిమ్మలంగా మళ్ళీ ఇక బయటకి వస్తా బయటకి వచ్చేసి ఆ బోళ్లుు ఉంటాయి కదా మిగిలిన బోళ్లు అంటే బయట వేసినాయి అ ఈ వాటర్ అప్పుడు పోసింటా కాబట్టి కొంచెం నానుతాయి అంటే అన్నం ఇట్లుంటుంది అంతే కదా
ఈ
తర్వాత ఇక తోమేస్తా అనమాట దో బోల్ దోమి నేను ఇంట్లో పెడతాను నేను ఈ ఈ పనులన్నీ చేసే లోపు మా అమ్మ ఏం చేస్తదంటే పాలకు పోయేస్తది
ఆ
అంటే మేము పాలు కొంచెం దూరం అండి పాల గిన్ అక్కడ తెచ్చుకుంటాం కాబట్టికి పాలక పోయేస్తుంది పాలకు పోయోచ్చినా తర్వాత ఏం చేస్తుందంటే ఇక మా అమ్మ చాయ్ పెడతది ఫస్ట్
ఈ
చాయ్ పెడితే మా అమ్మ చాయ్ పెట్టేటప్పుడు నేను మా అమ్మ అంటే నాకు పల్ల పల్లలు అంటే ఎక్కువ ఇష్టం అండి బ్రష్ ఎక్కువ ఇష్టం ఉండదన్నమాట
అండి పల్ల పూలే మంచిదండి బ్రష్ కంటే
అయిగ నేను పల్ల పుల్ల వేసుకుంటనండి మా అమ్మ కోటి ఆ అవునవును ఇంకా పల్లక పుల్ల మా అమ్మ ఒకటి నేను ఒకటి తెచ్చుకొని వేసుకుంటామండి ఇక చాయ్ తాగినా తర్వాత ఈగ చాయ్ దింపంగానే అమ్మ అన్నం పొయ్యి మీద పెడతది అన్మాట పొయ్యి మీద పెడితే నేనే ఏం చేస్తా అంటే ఇక ఇక చాయ్ తాగుతాం మేము ఇద్దరం చాయ్ తాగేలో ఓ అన్నం కూత కూతా అంటారు కదాండి వుడకడానికి వస్తది కదా ఇగదంతా అమ్మ చూసుకుంటుదాన్ని అన్నం అన్నం వండుతాది ఇక కూరగాయలేమో ఇగ చాయ్ తాగిసి నేను కూరగాయలు కోస్తా అన్నమాట
అమ్మ చాలా మంచిదండి అసలు
అదే అండి ఇగ నేన్ కూరగాయలు కోస్తే మా అమ్మ పోయి మీద ఏసి కూర వండుతదండి ఇక తొ ఇగా నాకు ఆకలి అవుతుదండి తొందరనే ఇక మా అమ్మ నాకు మా అమ్మ వేసుకుంటాది కదా మా అమ్మ వేసుకొని నాకు ఇంత తినిపిస్తుదిండి తను ఇంత తింటది
ఏటమ్మో అసలు మీ మ మీ అమ్మా అయితే చాలా గ్రేట్ అండి అసలు
అవునండి ఇక నాకు ఈ పూట కూడా నాకు తినిపిస్తదండి మా అమ్మ అన్నం ఈ పూట కూడ ఇప్పటికి కూడా మా అమ్మ నా కన్నం తినిపిస్తది
నాకు మా నాన్న తిని కూడా తినిపిస్తాడు ఆ తిన్నా బడికి పోలే పోలే ఆ తిన్న అన్నము ఇంకే ఏం చేస్తున్నరు
ఇ పైకి వచ్చిన చెట్ల కొమ్మల తోటి కోతులు ఆడుకుంటాయి కదా అలా ఆడుకుంటున్నా
అవునండి మీరు కూడా చిన్నపాటి కోతి అవుతుర అండి మెల్లమెల్లగా డాబై తాపెక్కి
తెలుసా ఈ ఈ చెట్లు ఉన్నాయన్న కదా ఈ చెట్ల నుంచి కిందికి దిగొచ్చు మేము
ఉహు అంత అలాగు ఉంటాయి అండి మీ ద స్లాప్ పైనా
ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దిగొచ్చు తెలుసా నిజంగా కానీ ఎట్లుంటాయంటే ఎండిపోయి ఎండిపోయి ఉంటాయి కొెం లడ్డు వాళ్ళ అయితే ఎక్కలేరు లడ్డు వాళ్ళ అయితే ఏమంటే ఈరి పోతెగన్ బక్కపల్స ఉన్నోళ్లుు దిగవచ్చు టక్క టక్క బాగుంటది చెంది
మొన్ను చెయ్యి కాలిందని మొస్తు నిర్తాంద న చెయ్య ఇద స
పేస్ట్ పెట్టుకుంటర్ కదా
పెట్టుకోలేదండి ఎస్ట్ పేస్ట్
నేన్ స్నానం చేయాల్న వద్దా అని చూస్తున్న రే పెట్టిలో కాలేజీ పెయటప్పుడు చేయ్యాలి
అవును కదా అండి ఈ రోజు నేను కాలేజీ కూడ పోవ చ్చి కాలేజీ నేను స్నానం ముడే వేయాలండి ఈరోోజైతే
ఈ రోజ్ చెయ్యాలా
ఉమ్ చేయ్యాలా అండి మా నిన్న చేసానండి ఈరోజు చేయలేదు
నాకు ఆకలైతుంది ఇప్పుడ
నేను అదండి చపాతీలు చేసినాన్ కదా అవి పార్సల్ వేసి పంపుతాండి నీకు
మీ అనుంచి ఇడికి వచ్చేసరికి నా ఇంకా నైట్ సాయంత్రం వేళ్ళ మాకు పెట్టే భోజనం కూడా పెడతారు
అవునా అండి
తొందర వస్తాయండి మరి ఏరోప్లేన్ లో పంపించండి మరిక
ఏరోప్లేన్ల నో పంపిస్తానండి
పంపించ చాలా ఆకలి అైతుంది తెలుసా ఘోరంగా
అయితే మా ఫ్రెండ్ ఒక ఆత ఒక ఆమె ఏం చేసిందట అండి మన ఇన్స్టాగ్రామ్ గ్రామ్ ఉంటేది కదండి ఇన్స్టాగ్రామ్ లో అట ఎయిర్పోట్ ఇట్లా బ్రేక్ వచ్చి వచ్చిందంట మీరు ఇంటర్ పాస్ అయితే ఇలా చేయొచ్చు అనేసి వచ్చిందంట అంటే దానికి ఆమె ఆమె పేరు ను ఆమె ఈమె యిమెల్ ఐడీ ఇచ్చిందంట ఇస్తే ఏం చేసిలట అంటే వాళ్ళు మెసేజ్ చేస్తురంట మీకు ఇంట్రెస్ట్ ఉందా అద అనేసి చేస్తుర్ అంటా న చేస్తురంట అయితే అది మంచి మంచిదా చెడుదా అనేసి ఆమె అడుగుతుందండి నన్ను
నమ్మదు అట్లాంటి అన్నీ అంటే ఇ ఇన్ష్టాలో వచ్చేటియి ఇక ఫషెడ్డలని చూసి ఆడుకుంటు వాళ్ళు
ఉ అవునండి
చెప్పండి మరి మీ ఫ్రెండ్కి మీరేం చెప్పారు
చెప్పానండి దాన్ని బ్లాక్ చేసి పక్క కేసే వాారు మెసేజ్ చేయరనేసి ఫోన్ చేస్తే కట్ చేసె బ్లాక్ చేసిే అని చెప్పేస్న
ఆ ఫోన్ చేసి ఒకసారి చేత్తే కట్తే వాళ్ళే అదం చేసుకుంటారు
మ్ మెసేజ్ అయితే ఇంట్రెస్ట్ అండి నో ఇంట్రెస్ట్ అని పెట్టేసై అయిపోద్ది కదా అండి అ
ఓ నాట్ ఇంట్రెస్ట్ నాకు నిజంగా నిద్ర వస్తుంది ఆవలింతలు వస్తున్నాయి ఆకలి అవుతుంది
ఎందుకంటే మధ్యాహ్నం మంచి తినలేదండి అన్నము
తిన్న తర్వాత నుంచి
ఓహో అవున్ కదా అండి
అందుకే ఆకలివుతున్నట్టుంది
అవునండి ఆకలి అవుతుదండి ధూపు అవుతుదండి ఆకలి అయితుందండి మాట
ఇంకూపంటే ఇగ వాటర్ తెచ్చుకున్నా లే కానీ
ఏం జేత్తాలండీ ఇంకా మీరు
మేమేం లేదుగో పైకొచ్చి ఇక్కడ ఒకటిచ్చిన లాగుంటది అన్నమాట ఆ నిచ్చిన పైన కూర్చున్నా
బొయ్ రోజు మొత్తం అలిసిపోయినట్టుందండి బాడీ మొత్తం ఏంటిది శరీరం మొత్తం మొత్తందండి ఏడికాడికే గుంజుక పోతాం సరే అండి టానండి నేను రేపు ఫోన్ చేస్తా అండి మళ్ళీ
ఉమ్ సరే సరే బాయ్
బాయండి